హలో
హలో నమస్కారం అండి.
నమస్కారం చెప్పండి.
ఏం చేస్తున్నారు డిన్నర్ అయిపోయిందా ఏమన్నా డిస్ట్రబ్ చేశామా?
ఆ లేదు ఏం లేదండి డిన్నర్ అయిపోయింది.
ఉమ్ ఆ చేశామండి
ఏం చేశారు మరి ఈరోజు ఇఫ్తారు లో
ఇఫ్తార్ లో ఈ రోజు గంజి చేసుకున్నామండి.
ఓకే
ఏం చేశారండి మరి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏమేం పనులు చేశారు?
మార్నింగ్ నుంచి ఏం లేదండి. ఊమ్ ఈవినింగే ఇఫ్తార్ చేసుకున్నాం ఇఫ్తారు గావాల్స్ ఇగ వంటకాలు చేసుకున్నాం హూమ్ లేదండి మా మదర్ వండుతారు.
మీ మదర్ వండుతారా?
మీరు చేస్తారా కొని ఎప్పుడైనా మరి?
ఆ చేస్తానండి.
ఇంకేంటిదండి మీరు హెచ్పిటి చేసారు గదా హెచ్పిటీ లో ఏం చే శారు అంటే అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటది మనం చేయాలంటే ఇప్పుడు.
ఇంగో అండి హెచ్పిటి అనన్ హెచ్పిటి లో ఎల్పి సెట్ అనే ఎంట్రన్స్ ఉం టుందండి ఆ మనం డి గ్రీలో లాంగ్వేజ్ ఇప్పుడు మనం తెలుగు బదులు హిందీ తీసుకోవాలి. లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి హిందీకి సంబంధించినవి ఆ ప్రథమ నుం చి విద్వాన్ వరకు ఉంటాయి.
ఆ
అవి రాసిన గూడ మనం ఎల్పీసెట్ కి అవైలబుల్ అంటా ఇప్పుడు మనకి బిఈడి కి డిడి కి ఎంట్రన్ న్స్ ఎలా ఉంటుందోఈ ఎల్ హెచ్పిటి గ్గూడ ఎంట్రెన్స్ ఉంటుంది ఎల్ పీ సెట్ అది రాసిన తర్వాత మనకు రిజల్ట్ ని బట్టి కాలేజెస్ ఎలోట్ చేస్తారు
ఊ హుమ్
హుమ్ ఎలోట్ చేస్తే దానిని బట్టి మనం ఇగా సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి సేమ్ హాస్టీస్ బి ఈ డి ఎలాగో ఇది గూడా అలాగే.
మీరు బీఈడి చేసారా
అదే హెచ్పిటీ లానేండి హెచ్పిటీ బీఈడి కిందికి వస్తుంది మాకు
ఆ ఓకే ఓకే ఉమ్ హు పీజీ పీజీలో ఏం దీసుకున్నారు పీజీ చేసారా మీరు చేయలేదు గదా డిగ్రీ ఎగ్జామ్స్ రాశారు నిన్నటి దాకా
ఆ రాసానండి
పేపర్ స్టఫ్ వచ్చిందా హార్డ్ వచ్చిందా
హుమ్ బానే వచ్చాయండి యావరేజ్ యావరేజ్ గానే వచ్చాయి
ఉమ్
నేను నేను హెచ్పిటి విద్వాన్ నుంచి చేశానండి అందుకే ఇప్పుడు ఇప్పుడు నేను డిగ్రీ జేసుకోవాల్సి వస్తుంది హిందీ డిగ్రీ లో హిందీ సబ్జెక్ట్ కోసం హిందీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యూచర్ లో పీజీ చేయాలంటే ఇప్పుడు డిగ్రీ డిగ్రీలో హిందీ ఉండాల్సి ఉండాలని చూపెడుతున్నారు కాబట్టి చేయాల్సి వస్తుందండి
అవును దీనికనే డిగ్రీ ఇప్పుడు మండేటరీగా అడుగుతున్నారు కదండి
ఉమ్
అదిిక ఇంకా నేను మధ్య పీజీ చేసి ఉన్నాను నేను ఫర్దర్ గా అంటే ఏం జేస్తే బాగుంట దంటారు
మీరా ఫర్దర్ గా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్
ఏ
ప్రిపేర్ అవ్వండి ఇంకా ఏమన్నా చిన్న చిన్న జాబ్స్ ఉంటే ట్రై చేయండి మీరు మీకు ఒకవేళ వీలైతే దేన్ ఫర్దర్ స్టడీ ఏది ఉంటుందో దానికి ట్రై చెయ్యండి పిహెచ్డీ ఉంటుంది గదా పీజీ తర్వాత
నేన్ గ్రూప్స్ ఏం రాయలేదండి
రాయలేదు
రాయలేదండి
గ్రూప్స్ రాసారేమో అనేసి అడుగుతున్నా అదే మీరు బాగా చదివున్నారు గదా అనేసి అట్లా అడుగుతున్నా
హలో
హలో వినిపించట్లేదా కాలు
ఆ చాల అనుకుంటున్నారు మరి
నేను పీజీ జేసి ఉన్నాగా ఇగ ప్రైవేట్ గానే జాబ్స్ చూసి నేను గూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నా అవి మనకి ఇప్పుడు గురుకులాల్లో అందులో పడుతున్నాయిగా
ఉమ్
ఆ అవే రాస్తున్నా అవే రాస్తున్నా ప్సి ఇప్పుడు మనం ఇగనే మొన్నా చెప్పా గదా కోచింగ్ దీసుకొని ఉన్నా అని తారీ కోచింగ్స్
ఉమ్
ఇంకా అది రాస్త అది ఇంకా దానికి అది ప్రాక్టీస్ చేసుకుంటున్నా
ఉమ్ ఉమ్
ఇది మనం ట్యాలీలో ఏమేమి నేర్పించారు మీకు
నీనికా టాలీ నేర్చుకోలేదండి ఇంకా కంప్యూటరే నేర్చుకున్నాను. పిజిడిసిఏ
పీజిడసిఏలో టాలీ కూడా వసది ఇగా
కా రాలేదండి నాకు పీజిడిస్ ఏలో జస్ట్ హు పావర్ పాయింటుంది. ఎమ్ ఎమ్ ఎస్ వర్డ్ ఎక్సెల్ ఇవే నేర్పించారు.
అవునా హుహూ ట్యాలీ కూడా నేర్చుకున్నారేమో అనేసి ట్యాలీ నేర్చుకుంటే ఎంత అన్నారు మరి ఫీ
టే ఎంత అవుతుందో మరి తెలీదు కానీ ఆఫర్ లో ఉన్నాయండి. మళ్ళా కానీ నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. హుమ్
ఇప్పుడు మళ్ళీ సా సమ్మధ పెడతార మరి నేను పిజిడిసి అంటే నాక్ ట్యాలీ, ఇంక్లూడింగ్ ట్యాలీయే డీసీయే నేర్పించారు. ఆపిల్ రే ఇట్లాంటి అల్లిలో అంటే ఇప్పుడు మనకు జిఎస్టీ ఉంటుంది. ఐజి ఎస్టి లో ఐజిఎస్ట్ సి సిజిఎస్టి ఎస్ జిఎస్టి ఉంటుంది. ఇప్పుడు ఎస్ జిఎస్టి ఎన్ టే మన స్టేట్ లోపలికి వచ్చే జిఎస్టి సి జిఎస్టి అంటే సెంట్రల్ గావ్ చేది ఐజి ఎస్టేన్ కి ఇంటిగ్రేట్ లైక్ ఇప్పుడు టెరిటేరియర్స్ ఉంటాయి. అవి మనం
హు కంప్లీట్ అయిందాండి. మరి మీది కోచింగ్
పెందండి. జిఎస్టీ అయిపేయ్ అది అయిపోయింది. తాది కంప్లీట్ గా అయిపోయింది. ఏ మౌంటెన్స్ లాగా ఇప్పుడు మనం ఏక్ ఎక్కడన్నా కంపెనీ లో చేస్తే కౌంటెంట్స్ లాగా ఇలా చూడడం ఇలా అలా వసాయ్ ఇగా శాలరీస్గా కాలిక్యులేట్ చేయడ్ మెంటెన్స్ చేయడం బిల్స్ ఇవన్నీ ఉంటాయ్. హు అట్లా సో ఇగా అడ్ కానేసే టాలీ నేర్చుకున్నాను. నేను మళ్ళా ఇప్పుడు దాని జిస్ట్ కోస్ తుమే జాబ్స్ చూసుకున్నాం అన్నట్టుగా తీసున్న ఇప్పుడు సమర్ అయితే ఇగా అన్ని చాలా పెడతారు ఇప్పుడువెక్ కెన్సిస్ ఉంటాయ్. అందుక్ కనేసి ట్రై చేసున్నా కానేసి ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోయిద్ది కదా ఏ టైమైతే అనేసి కాకపోతే నాకు కొంచెం డీసేరెలోనే కొంచెం ప్రాబ్లం ఎక్సల్ ఎంఎస్ అంతా కాన్సన్ంట్రేట్ చేయలేద్ నీన్ ట్యాలీలో క్యా లీ మీద చాలా పెట్ట కాన్సన్ంట్రేషన్ క్యాలీ నేర్చుకుంటే బావుంటుందనే ఇది ఎమ్ఎస్ రైడన్ అంటే ఎక్సరెంటే నార్మల్ లైట్ గా మనం చేసుకోవచ్చు యూట్యూబ్ చూసుకొని అన్నట్టుగా ఇంకా నాకు సర్టిఫికెట్ రాలేదు. సర్టిఫికెట్ ఇస్తన్నారు ప్లేస్మెంట్ ఇపిస్తాన్ అనర్గాన్ని నేను ఇంకా వెళ్ళలేదు. వేది అడిగితే ఏమంటారో మా సార్ వాళ్ళు
హుహ్
హుహ్ దాన్కి సర్టిఫికేట్ ఇచ్చారా
ఇంకా ఇవ్వలేదండి. నాది కూడా రీసెంట్ గా నే అయిపోయింది. ఆఫే త్రీ త్రీ ఎలా కట్టాను టూ థౌజండ్ అలా కట్టాను. గానీ ఇంకా రాలేదండి సర్టిఫికేట్
ఓకే పది పై తీసుకున్నారు మాకు
హుహ్ ఇంకాం హు మీ హ్యాబిస్ ఏంటి మరి
హాబీస్ అంటే జనారల్గా కూడా మెహందీ యేస్తా బోర్ కొట్టినప్పుడు లేకపోతే మొబైల్ చూస్తా లేకపోతే మెల్లవోగి కుగిగ్ యూట్యూబ్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ లో అవి చేస్త ఓకే ఎక్కువగా పిల్లలతో ఆడుకుంటా ఇగ ఉ అవి చూస్తుంట షాపింగ్ ఇంకా ఏం చేయలేదు షాపింగ్ అంటే వన్ననే తీసుకున్నాం మత్త్య వాళ్ళ మ్యారేజ్ కూతురు వాళ్ళ మ్యారేజ్ ఉంటే తీసుకు సన్నాం ఇగా అవే బట్టలు ఉన్నాయి. మళ్ళా ఏం తీసుకోవాల్నా అని ఆలోచిస్తాం బయట కూడా అంతేం లేవు స్టా ఇకందుకనేసి అంతేం షాపింగ్ అంత ఇష్టం ఉండదు ఏదో లైట్ జ్యువెలరీ గా తీసుకుంటాం ఇయర్ రంగ్స్ బ్యాంగిల్ స్లిప్పర్స్ ఇట్లా అయితే తీసుకుంటాం కానీ బట్టలు అంతా ఏమ నచ్చదు ఇ క ఏయ్యో బురకా బురకా తీసుకోవాలంటే నచ్చింది మళ్ళీ ఎక్కువగా హ బుర్కా అంటే నచింది ఎక్కువగా అవునండి అట్లా అందుకే ఇప్పుడ అంతాకా ఇంకేం అంటే ఎం లేదు
హ్మ్ ఇంకా ఇంకా ఇంకా స్టడీస్ పరంగా ఇంకా బీజీ తర్వాత ఏం చేయాల అనుకుంటున్నారు మరి
పీజీ తర్వాత ఇంకా చదు దువు అనేది ఏం లేదు ఇంకా చదువుకోవాలి అనుకోవట్లేగా జాబే పాటు చదివాము గా ఇగ ఏదో ఒకటి చిన్న జాబ్ చూసుకుంటే చాలు ట్వంటీ కే వచ్చినా చాలు ఫిఫ్టీన్ కే వచ్చినా చాలు
ఓకే ఓకే
మనం చేసుకుంటున్నాం జబ్ చదువుకున్నందుకు ఒక జాబ్ అయినా చేస్తున్నాం అని సాటిస్ఫాక్షన్
ఆ
ఎట్లా గవర్నమెంట్ ఏమద్దు అట్లానే అనుకుంటన్నాం మీకేముంది మీరిక ఏమ మీరేమైనా చదువుకోవాలం
నేను ప్రజెంట్ అయితే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచిస్తానండి ఇమనా టీచింగ్ డిగ్రీలో బిఏ హిందీ తీసుకున్నాను నేను ఏంటంటే నాకు ఇప్పుడు హెచ్పిటి కి హిందీ బిఏ హిందీ ఇంపార్టెంట్ కాబట్టి అదే తీసుకు
అవునవును మీకు మరి ఫ్యాకల్టీ ఉందా అక్కడ హింద అంది చెప్పేది ఉందా ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ కాలేజెస్ లో ఏంటిదండి అంటే లాంగ్వేజెస్ చెప్పే వాళ్ళు ఉండట్లేదు నార్మల్ గా ఇప్పుడు ఇది కామర్స్ సెమిస్టర్ చెప్పే వాటి ప్రైవేట్ గా న వస్తున్నారు గాని ఎస్పెషల్లీ లాంగ్వేజ్ చెప్పే ఫ్యాకల్టీ ఒకటి అసలు ఉండట్లేదు
అంటే ఇక్కడ ఉన్నారండి ఇక పీజి త ఇక ఎంఏ హిందీ చేద్దామ అనే ఆలోచన ఉంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇది కంప్లీట్
అంతే అంటే ఆలోచించండి
హ్మ్
ఇకా చెప్పాలి మీరే ఇంకా
ఆ బగా చెప్పాలి ఇంకా మిరే మీరే పెద్దవాళ్ళు చదువుకొని ఉన్నారు కాబట్టి అంటే మాకు కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండండి ఇలా చేయండి ఇట్లా చేయండి అనుకుంటా
ఆ
అల్
అ
సరే అండి మాకు ఇంతగా సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎంత టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ సరే అండి బాయ్